ఆ అక్క చేస్తాను
పని కాలేదు అయితంది పని ఈరోజు గురువారం కదా కొంచెం లేటుగా లేసినా ఇంగ మా అబ్బాయికి ఫస్ట్ లేవగానే ఫస్ట్ వంట చేసి పంపించిన తర్వాత ఇగ ఇంట్లో పని చేసుకున్న ఇల్లు తుడవడము దీపం పె కట్టడమ ఇ రోజు గురువారం అన్నట్టు కొంచెం లేట్ అయింది మళ్ళీ కొంచెం నడువు నొప్పి కూడా వచ్చింది అట్లా లేట్ అయింది ఇంతముందు అయితే టాబ్లెట్స్ వాడుతున్నా మాకు అయిపోయినాయి రెగ్యులర్గా వాడాలే మూడు నెల్లు
ఆ
మళ్ళీ వెళ్ళాలే అయిపోయినాయి
మ్ హు
ఏం చేస్ పాప వెళ్ళిందా స్కూల్ కి
ఆ వెళ్ళిందక్క ఆ సార్ కూడా వెళ్ళాడు
భోజనం చేసినావా
టిఫిన్ చేసిన ఈరోజు లంచ్ చేయాలే చేస్త ఇగ పాప స్కూల్ కా రా అన్నది కాని వెళ్ళాలే ఫీజ్ కట్టడానికి దూరం ఉం టది నడుచిపోవుడు ఏం పోవాలని పోలే రేపు వెళ్దా వాళ్ళ డాడీని తీసుకొని పోదామని
ఆ మరి ఒక్కరే ఏ ఒక్కరే ఎట్ల వెళ్తార్ దూరం కదా ఎట్ల వెళ్తావ్
అందుకనే ఇగ పోలేదు సప్పుడేకి ఇంటి దగ్గరే ఉన్న
ఆ రేపెళ్ల్ళ రాదు కట్టడం ఫీజు కట్టడానికి సరే దగ్గరూంటే నడిచిపోతే ఒకలాగ ఉంటది కానీ దూరం కదా మీ సార్ని పట్టుకొని బైక్ మీద వెల్ళు
ఆ రేపు వెల్ రేపు వెళ్ళి మీ తోని మాట్లాడి ఫీజు కట్టి పద్దామని బుక్కులు కూడా తీసుకోలేదామేకు బుక్కులు తీసుకుపోవాలి
తీసుకో క్లాసెస్ క్లాసెస్ ఎప్పుడో స్టార్ట్ అయినాయి బుక్లు ఎందుకు తీసుకోలేదు ఇంకా లేట్ అయింది ఏంటి మరి
మాకే డబ్బులు లేక తీసుకోలేదక్క
అయ్యో డబ్బు అడ్జస్ట్ అవుతలేవా మరి ఒక్కరు చేస్తళ్ళు కదా నువ్వు కూడా ఏమన్నా పని చేయకపోయినవ్
ఇగ పని చేసేటట్టు లేదు వీలు లేదు నాకు మ్ పని చేయాలంటే పాప చిన్నది కదా చేయనట్టు చిన్నది మ్ ఒక ఐదు ఆ ఐదర్ సంవత్సరాల తర్వాత ఏదన్నా పనికేళ్తా ఉండ కాలీగా
అవును చిన్నమ్మాయి కదా కష్టం కాదా ఇప్పుడు నువెవ్ తే మళ్ళ ఇంట్లో ఒక్కతే ఉంటది కదా ఇప్పుడు ఆమె పని ఆమె చేసుకుంటేనేమో ఏం కాదు ఆమె పనులు కూడా నువ్వే చేయాలి కాబట్టి కష్టం ఇగ నువ్వు ఏటన్న వెళ్ళడానికి
ఆ బుక్కులు అన్లనే స్కూల్లనే ఇస్తారాట బుక్కులు మేడం వల్ల ఫీజు కట్టి బుక్కులకు డబ్బులు ఎంత అయితయో కట్టాలే రావాలే ఆ లోన్ తీసుకుందామని చు త్తన లోన్ తీసుకుందామంటే మా గ్రూప్ ఆమె మీటింగ్ పెడుతా అంటంది ఎప్పుడు పెడుతారో ఏమో అని చుత్తన
ఎవరు మి లీడర్నడగకపోయినావ్
లీడర్ అడిగుతే ఆమె తీసుకుంటా అని చూతంది కాకపోతే మొన్న మా మేడంను అడుగుతే సరే మీటింగ్ రోజు మాట్లాడుదాం అన్నది కాని ఇచ్చటట్లేదు గ్రూపుల
ఆహా ఇ ఇప్పుడు ఫీజు మందమే కాబట్టి దాంట్లో ఉన్నాయా పొదుపులో డబ్బులు
స ఉన్నాయి లక్ష రూపాయలు ఉన్నాయి కొద్లు ఉంటే అమె తీసుకుంటుందట వేరే వాళ్ళకి ఇయ్యదటమ్మా
ఒక్క ఒక్కమె తీసుకుంటది అట్నా ఒక్క ఆమె తీసుకున్నప్పుడు ఇప్పుడు నీకు అవసరం ఉన్న నీకు కూడా కొన్ని ఇయొచ్చు కదా
అదే మాట్లాడదామంటే వాళ్ళ ఆడబిడ్డ పెళ్ళి పెట్టుకున్నారట మా మా మేడం వాళ్ళు పెళ్లి అయిపోయిన తర్వాత వస్తా ఇప్పుడు రాను అంటంది లీవ్ పెట్టినా అన్నది
ఇప్పుడు గ్రూపు లో పది మంది ఉన్నారు పది మంది ల్ లో పది మందికి అవసరం ఉన్నా లక్ష రూపాయలు కాబట్టి పది పదివేలు ఇవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే పది మందితోనే తయారయింది గ్రూపు ఒకరితోని తయారు రాలేదు కదా సరే మీకు పది మందికి అవసరం లేకుంటే లక్ష ఒక్కఆమె తీసుకోమనండి ఇప్పుడు నీకు అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇయ్యాలామె అంటే అవసరం ఉన్నంత ఇస్తే అయిపోతది కదా సర్ లక్ష తీసుకునే వదులు మీకు పదివేలో ఇరవై వేలో అవసరం ఉంటది కదా ఫీజ్ కోసం
మ్మ్
ఇంకంతే కావాల అంటల్లు కదా ఇయ్యమని అడగాలి మరి
మ్మ్
లీడర్ ఒక్కతే అట్లా తీసుకుంటే ఎట్ల పద్దతి
ఏ కొంచెం ఆటకారలు ఎట్లుంటారు
మాటకారైనా కాకున్నా గానీ ఆమొక్కదాంతోనే గ్రూప్ ఏర్పడిందా
అందరితోనీ ఏర్పడగా నోటికి కొన్ కొంతమంది నోట్లకు నోటికి భయపడి మాట్లాడరు సాటుకు అంటారు డైరెక్ట్ గా అనలేరు అంటే ఊకె ఏదో ఒకటి అంటది ఆమె అని
సాటుకు అంటే ఏం వస్తది డైరెక్ట్ అనాలి ఫేస్ టు ఫేస్
మ్మ్
ఏం కాదు అడిగి తీసుకోండి లేకుంటే బయట ఇప్పుడు గ్రూపులు ఉన్నాయి ఎందుకు మనం బయట డబ్బులు తీసుకచ్చుకుంటే ఎక్కువ పడ్డి ఉంటందినే కదా ఇప్పుడు ఈ గ్రూప్ లో అయితే తక్ క్కవ వడ్డీ ఉంటదనే దీంట్లో జాయిన్ అయినాము ఏదనా అవసరం ఉన్న తీసుకోవడానికె కదా
మాకు లోన్ కూడా ఇప్పుడు తీయడానికి దగ్గరకి వచ్చింది ఒక ఐదు ఆరు నెల్లు అయితే తీరుతుందట వాళ్ళు మళ్ళా పొతుపుల్లలు లేకుంటే ఉండాల కదా అంటాను మా మేడం మొన్న మాట్లాడితే
ఆ బ్యాలెన్స్ ఉండాలి ఖచ్చితంగా కానీ ఇప్పుడు నేను అర్జెంట్ అవసరం అంటున్నావు కదా బయట తీసుకొచ్చకుండా ఎందుకు ఇష్ట అయిపోతది కదా ఆ మాత్రం హెల్ప్ చేయరటన స్కూల్ ఫీజ్ కి
చెత్తర్ చే అడగాలి ఇగ మీటింగ్ పెట్టి అడిగితే చేయమనాల ఎప్పుడు అడగనే అడగా మాకు ఇయ్యనే ఇయ్యరు సక్కగా ఆమె ఏందో ఈ అవసరం ఆ అవసరం అనేది తీసుకుంటది మా గ్రూపు లో డబ్బు బ్బులోత్తే కూడా అందరికి సమానం పంచలే అప్పుడు లోన్ వత్తే పదిహేను లక్షలు ఏమో వత్తే ఎక్కువ తక్కువ తీసుకున్నారు అట్లా
అంటే ఎక్కువ తక్కువ అంటే ఇప్పుడు పది మంది సభ్యులు కూర్చొని నువ్వు ఇంతనే తీసుకుందామని అనుకోలేదు అందరికి సమానంగా పంచాలి ఎక్కువ తక్కువ ఎట్ల
అట్లనే అట్లా తీసుకోలే ఆమె అంత వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు మిగతా వాల్లకు తక్కువ ఇచ్చింది కానీ ఈ సారి అట్ల పంచద్దని చెప్పితే సరే అన్నది కానీ ఏమో ఏం చేస్తారు లాస్ట్
ఇప్పుడు పంచేటప్పుడు మీ మేడం బట్టుకపోండి ఇప్పుడు మీ సభ్యులు అని కాదు మీ మేడని పట్టుకుని ఏ వెళ్ళి మీరే సమానంగా పంచండి మేడం అని మేడం చేతిలో పెట్టండి
అబ్బో ఆమె అట్ల ఊకోదు ఆమె సరే నేను ఉన్నా కదా మరి నేను ఎందుకు ఉండాలి నా నేనే పంచుతా అంటది కానీ ఈసారి అట్ల లేదు వేరేటయమ్మ కూడా పో కమె కూడా సీరియస్ అయితంది ఎవరికి డబ్బులు ఇస్తే మా గ్రూపుల్నే ఆ అక్క ఎవరికి ఇస్తా లేదు ఆ మేడం డబ్బు మేడం చేతుల్లో పెట్టి ఆమెతోనే పంచు పిద్దాం అందరూ అని అన్నారు అంతే అనుకున్నాం కున్నాం ఇప్పుడు మాకు అర్జెంట్ కదా అని బాధ ఏం లేదు గాని ఇగ‌ స్కూల్ స్టార్ట్ అయినాయి కదా ఇయళ్ళ రెండో తారీఖు అయిందని ఇబ్బంది
ఇబ్బంది గాని వెళ్ళి అడగండి ఒకసారి అవసరం ఉన్నప్పుడు ఇయ్యకుంటే ఎందు కు ఇగ గ్రూపులు సహాయం చేయడానికే కదా గ్రూప్ ఉన్నది ఇప్పుడు నువ్వు గ్రూప్‌లో చేరింది అంతే కదా పొదుపు ఆ రెండు నెల కు రెండు వందల వంద కట్టుకుంటాళ్ళ మీరు
ఫస్ట్‌లో మాకు వందే ఉండే ఇప్పుడు రెండు నెల్లు ఆ రెండు రెండు వందలు కడతన్నాం రెండు నెల్లో మూడు నెల్లో బట్టు కడతన్నాం రెండు రెండు వందలు ఎసుకుంటాన్నం
దలు కడతాళ్ళంటే మీకు ఎళ్తున్నాయి కాబట్టి ఈ రెండు వందల పొదుపుతోనే ఎక్కువ అమౌంట్ అయితది ఆ బ్యాం కులో ఇప్పుడు నెలకు ఎంత రెండు వేలు పొదుపే ఇగ అట్లా పెరుగుతాంటే దాంట్లో కూడా అవకాశం ఉంటంది కదా పొదుపులానే క దా మీరు ఎసేది పొదుపు
ఉమ్మ్
ఇస్తే అయిపోగాని ఒకసారి అయితే సరే వీళ్ళు ఇవ్వకున్నా గాని మీ మేడము చెప్పినా విన్లేదంటే మీ సీసీకి తోటి మాట్లాడండి
ఆ
వాళ్లే చెప్తారు ఇగ ఏం బాధపడకండి
ఉమ్ బయట ఎక్కడ చూద్దామంటే బయట ఇప్పుడంతా పెట్టు పెట్టుబడు సిజను పిండి బస్తాలని పొలం దున్నిచ్చికునుడు అటు ఇటు ఎవరు అడిగినా కూడా ఇప్పుడెక్కడ అయితాయి కావంటాళ్ళు
ఈ పెట్టుబడి టైమంటే ఇప్పుడు వాళ్ళకే అవసరం పైసలు మ మనమే ఇచ్చేటట్టు ఉండాలి వాళ్ళలకు మీరే ఇచ్చేటట్టు ఉండాలి మా కు మా దగ్గర ఎక్కడయి అంటారు ఇప్పుడు వాళ్ళు
ఆ ఆ గట్లనే అంటళ్ళు ఎంత ఇబ్బందున్నది ఇబ్బంది ఉన్నది ఎం
ఏం లేదు మేడం సీసీ మేడంని ఇప్పుడు నెక్ నీక్ ఎప్పుడు మీటింగ్ ప్రతీ నెల
ప్రతి నెల మేము ఆరో తారీఖు ఐదో తారీఖు ఫస్ట్ ఏమో అంతకు ముందు మా వేరే సి ఉన్నప్పుడు మేడం ఉన్నప్పుడు ఆ ఏడో తారీకు పెట్టుకునేది ఏడో తారీకు అద్దని ఇప్పుడు ఐదో తారీకు పెట్టుకుంటానం
ఇప్పుడు ఈమె కొత్త ఆమెనా మీకు
ఆ కొత్తమెనే
పాతామె అంటే సీఏనా సీసీలు మారిళ్ళ
సీఏనే
సీఏనా సీఏ కొత్తామెనా అయి తిమె కుత్తామే కాబట్టి ఇగ ఆమెకు అన్ని తెలువదు కదా కొంచెము తెలిసేట ట్టు ఇగ మీరందరు చెప్పి మరి గిట్లా సంగతి మేడం అని చెప్తే ఆమె చేస్తది
ఫస్ట్ పాతామె మస్తు చేసేది బాగా చేసేది ఆమె సీనియర్ట్ బాగా చే సేది మంచిగా ఆమెనే పంచేది అందరు లెక్కలు చేసి ఇట్లా గట్టిగా మాట్లాడి చేసేది కానీ కొంచెం మొన్న మొన్ననే సంవత్సరం ఇప్పుడు ఆరు నెల్లు అయితుందో ఐదు నెల్లు అయితుందో ఆమెకి
ఆ ఇగ కొత్త ఇప్పుడు కొత్త కొత్తగా ఉంటది కదా ఇగ ఆమెకు చేస్తాంటే చేస్తాంటే అలవాటైతది ఏం రాదు అడిగి తెలుసుకోండి
మ్
మిస్ మీ లేదంటే మీ ఆయననైనా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అర్జెంట్ అంటాలు కాబట్టి ట్టి మీ ఆయనని ఎవరినైనా ఫీజు ముందం అడిగి కట్టామనండి తర్వాత గ్రూప్లో తీసుకోండి ఇప్పుడు గ్రూప్ నుండి వచ్చి తీసుకుని ఆడ ఫీజు కట్ ట్టే వరకు లేటయ్యి
అవును పాపను నిలబెడతారు బయట
నిలబెడతాన్ నిలబెడతాన్లట్న పాపని
తారు అంటది పా పీజు కట్టకుంటే బయట బయట నిలబెడతారు మమ్మి అని చెప్ తది ఎమో ఒక ఒక్కామెనె ఇద్దరు ముగ్గురు ఉన్నారా గాని ఆ ఒక్కామె కోసం అయిన నిలబెట్టకుండా చూసుకొని ఎక్కడ నుండైన తెచ్చాయినా అటు కట్టాలి ఇగ ఎట్లాగో లేట్ అయితది సంతకాలు పెట్టి బ్యాంకు పోయి తెచ్చే వరకు మళ్ళీ వాళ్ళ ఆడబిడ్డ పెళ్లి అంటే పెళ్లి అయిపోయినాక వత్తదామె
ఎవరు పెళ్ళి వాళ్ళ ఆడబిడ్డ అంటే ఎవరు
మా మేడం వల్ల సి ఎ వాళ్ళ ఆడబిడ్డ పెళ్ళట
అవునా అ లే లె లేేట్ అయితది అందుకే మీరు బయట ఎంతో కొంత అమౌంట్ తీసుకొని ఫస్ట్ కట్టండి కట్టిన తర్వాత ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత ఇప్పుడు తీర్మానం రాయాలి కదా మీకు పొదుపుల డబ్బులు కావాలన్నా తీర్మానం కావాలి అందరు సంతకాలు కావాలి మళ్ళా ము ద్రా వేసిన తర్వాత లీడర్ల సంతకాలు కావాలి అప్పుడు ఆ మళ్ల బ్యాంకుకెళ్ళి తేవాలే అంటే పడతాయి రెండు మూడు రోజులు పడతాయి అప్పటి వరకు లేట్ అయితదిగ ఫీజు కట్టడానికి
నూ రోలు ఎందుకు అయితయ్ వారం అయితది ఇవాళ టైమ్కి ఉంటారా తెత్తార ఆమె తెమ్మంటే మరి ఇడదేమ్మంటే అంగన్ అంగన్వాడీ తేద ఎక్వ అంటే అటు చూసుకో ఇటు చూసుకోవాలి కదా ఇట్లా అంటారు నాకు
చూసుకోవాల మర్ లీల్లను తను అప్పుడు ఎందుకున్నారు చూసుకోవద్దా మరి అటు ఇటు చూసుకోవాలే డీగర్గా పెట్టింది ఎందుకు
ఆమె అర్థం చేసుకోవాలి మనం చెప్తామ ఆ విషయం కూడా ఆమా నేను పిల్లలు చూసుకోవాలి ఇప్పుడు అడిగి పోవాలి ఇటు రావాలి ఆ ఊరు ఏ బోదాం మా బోదం అంటది సప్తాటంది
ఇవన్నీ ఆలోచించకుండా ఏం చేయండి తెలుసా ఫస్ట్ ఎక్కన్ననా డబ్బులు తీసుకొచ్చి కట్టిన తర్వాత ఇగ అది కోండి ఇగ ఓకేనా ఓకేనా అండి
సరే అండి ఉంటా
ఆ ఉంటా ఓకే దాని గురించి బాధపడకండి
ఆ సరే ఆ సరే